హలో
హలో
హలో
అమ్మ నీ దగ్గర నుంచి చాలా సౌండ్ వస్తున్నాయి బైక్
ఆ అక్క నేను లోపలి పోతా లోపలికి పోతే నెట్వర్క్ ఏమో రావడం లేదక్క అందుకు
ఓకే ఓకే వద్దులే అక్కడే ఉండు కానీ
ఆ ఇక్కడకి వస్తాను బాగున్నారా అక్క హలో హలో
మా వినపడుతుందా
హా అక్క కట్కట్ వస్తాంది అక్క
ఇప్పుడు
హా బా బాగా వస్తుంది అక్క
ఆ ఓకే
బాగున్ ఆ అక్క తిన్నాం అక్క మీరు మీరు తిన్నారాక్క
తిన్నాం తిన్నామా
ఆ
నీకు నా వాయిస్ మంచిగొస్తుందా
ఆహా కట్కట్ వస్తుంది అక్క కొంచం
ఇప్పుడు
ఇప్పుడు కొంచెం పర్లేదక్క
ఓకే మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి
అవునా మాకు ఇక్కడ ఏం అంతగా ఏం పడలేదక్క కానీ మోసుకోని ఉందక్క మోడలు ఆడు
మాకు అలా ఏముండదు వర్షమ ఇంకా ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి గంట పడుతూనే ఉం
మ మాకల్లా వానరా దేవుడా అని కోరుకున్నా రావడం లేదక్క
ఇక్కడ ఇక్కడ అట్లా ఏం ఉండదు మాకు ఇంకా పడతనే ఉంటుంది అనమాట
ఉహ్మ్ అంతేలేక్క మళ్ళీ మా అమ్మోలు ఉరికసైడ్ అక్కడంతా ఇంగ్ వానే వాన
ఆ ఇంకా అంతే మా మనం ఏం చేయలేం మనకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాణదేవుడు వచ్చేయడు కదా ఎక్కడ పడాలో అక్కడే పడ తా ఉంటడు దేవుడు కూడా
అవునక్క ఏం తిన్నారాక్క మధ్యాహ్నము అక్క నేనా ఇంకా మార్నింగ్ అయితే రాగి దోశలు తిన్నాం అక్క రాగి దోశలు చేసింటిమి
ఓకే ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్ అనమాట రాగి దోస
అవునక్క మా ఇంట్లో నేను నా కొడుకుకి బాలేదా ఇంకా వా వాన్ కోసం ఇంకా చేస్తానే ఉన్నాక్క రాగి దోశలు రాగి జ రొట్టె
ఆ అవును చల ప్రోటీన్ అవే పెట్టాలి పిల్లలకి ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏది పెట్టినా కెమికల్ అది ఇది ఉ
అందుకే మేమే ఇంట్లోనే చేసి పిండి
ఇంకా రాగి జావ చక్కగా ఉంటుంది రాగిజామ రాగి అంబలి చిన్న పిల్లలకు చాలా మేలు
అది ఎట్లా చేస్తార అక్క
రాగి జావా అయితే నువ్వు రాగులు తీసుకొని మంచిగా కడుక్కుొని
ఆ
వాటర్ నుంచి తీసేసిన తర్వాత కొంచెం ఆరబెట్టుకొని కాసేపు వరకి అవి జస్ట్ ఆరగానే నువ్వు మొలక మొలకలు ఎట్లా కడతాం మామలు మనం స్ప్రౌట్స్ పెడతాం కదా
అవును
అలా కట్టేసుకుంటే కొంచెం మొలకొస్తదమ్మా జస్ట్ కొంచెంగా మొలకొస్తు ఈ రోజు నైట్ కట్టేస్తే పొద్దున్న కంటే రేపు పొద్దున్న కడితే రేపు రేపు మళ్ల మచ్చట్లు నైట్ కట్టా వారికీ
ఉ
దానిని కొంచెం మళ్ళీ ఆరపెట్టుకొని నువ్వు మిషన్ ఆడి చేసున్నావండి చాలా బెటర్ దాను అండ్ ఇంకా మనము ఒక టూ త్రీ స్పూన్స్ ఆ రాగి పని చేసుకున్నామంటే
ఊ
దాంతో ఒక కప్పు గ్లాస్ అంటే ఒక గ్లాస్ మామలుగా ఇప్పుడు ఒక గ్లాస్ కి మనం పెద్ద గ్లాస్ తీసుకుంటాం కదా రైస్
ఆ ఆ
ఆ ఒకవేళ నువ్వు పాలు వేసుకోవాలనుకుంటే కొన్ని పాలు అనుకో పాల పిండిని కలుపుకోవాలి ఒక సగం గ్లాస్ పాలు తీసుకున్నామంటే ఒక నాలుగు స్పూన్ గా పిండి కలిప వేసుకుని
ఉ
కలిపి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత
కా మీ వాయిస్ బ్రేక్ అవుతాందక్క హలోఆ ఒకే అక్క
ఆ దాంతో నీకు బెల్లం కావాలంటే బెల్లము చక్కెర కావాలంటే చక్కెర కలిపేస్త వలా అంతే
ఉ బాగుంటుంది అక్క పిల్లలకి
చాలా ఆ పిల్లలకు ఎల్దీ ద మన కూడా హెల్దీమ్మా
ఆమెక్క
ఆ
మధ్యాహ్నం ఎమ్ది నరక్క
మధ్యాహ్నం రాగి సంగటి చికెన్ పులుసు గొంగూర హై గోంగుర చికెన్ ఫ్రై
అవునా మేమైతే చికెన్ పలావ్ చేసింటిమక్క
ఆహా
అ
ఇక్కడ కొంచెం వెదర్ చేంజ్ అయింది కదరా అందు కోసం
ఊ
ఆ చలికాలం కదా ఇక్కడ ఎక్కువ వర్షాలు కనుక ఆ వర్షం ఇ యితే బాగుంటుంది అని చెప్పేసి సాగితంగం చేసిన
ఆ
ఆ ఇంకా మాకు ఇక్కడ పక్కింటోళు కూడా మాకు కొంచెం తెలుగు ఉండి వాళ్ళకి కూడా పంపిస్తాను అనమాట వాళ్ళకితెలిదు మన మన సైడ్ రాగిసంగటి చేసుకుంటాం కదా వాళ్ళకి తెలిదు ఎట్లా చే వాళ్ళ అసలు ఎ తినలేదు ఇంత వరకి
హ
సో అందుకు వాళ్ళకు కూడా చేసి ఒక బాక్స్ పంపాను చికెన్ కర్రీ విత్ రాగి సంగటి
ఊ మంచిదిలే అక్క రాగితో అయితే
ఆ రగి అనే కాదు రగి సజ్జా జొన్నలు ఇవన్నీ చాలా మంచివి
ఊ అక్క ఇప్పటి మేము నైట్ కయితే చికెను జొనరొటలక్క
మేము ఇంతకు ముందు ఎప్పుడు రొట్టెలు తినేదాన్ని కాదు రా ఇప్పుడు రొట్టెలు కూడా తింటున్నా నేను
మా సైడ్ అయితే మొత్తం రొట్టెనేక ఎప్పుడుకి రొట్టె మూడు పూట్ల రొట్టే అడుగుతారు
అమ్మ బాబోయ అట్ల ఏం లేదు అంతె అంత ఎక్కువ తినను మండీ ఒకటి ఒకటిన్నర వరకు రోజుకి లేదంటే వారానికి ఒకసారి తినగలుతాం
ఊ
అది కూడా మంచిగా అలవాటు చేసుకున్నాను ఇప్పుడుప్పుడు అదే పనిగా హెల్తీ కాన్షియస్ కోసం ఇంకా రైస్ విత్ ఈ కొర్రలంట టరు కదా కొర్రలు వేస్ కొన్ని కొర్రలు కొర్ర బియ్యము ఇంకా రైస్ ఒక హాఫ్ వేసుకున్నామంటే ఒక పిరికడమైన కొరలు వేసుకొని చేసుకుంటాం ఇక్కడ
మేము కూడా కొర్రలతో అన్నం చేస్తాం అక్క కొర్రన్నం అ
అంటే ఉత్త కొర్రలే ఏస్తారమ్మా లేదం
ఇలా రైస్ వేస్తాం అక్క మాత్తకి షుగర్ ఉందా అందుకు ఇంక కొర్రల్ తో అన్నం చేస్తాం అక్క బియ్యం వేసి ఇ టోర్ బియ్యము స్టోర్లో వేస్తారు క అవి వేసి వేస్తామక్క
ఆ స్టోర్ రైస్ మెత్తగాపోతుంది కదరా వె
ఆహా లే అయితుందక్క కొంచెం బియ్యం పధలతోనే వంచుకుంటే అది బాగుంటుంది అక్క
ఒ మీరు వంచుతారా రైస్ అంటే బియ్యం అన్నం ని వొంచుతరా అంటున్నా
ఆ వంచుతం అక్క మా మా అత్తకి షుగర్ ఉంది కదా అందుకు వంచంచ వంచు అంటుందక్క
ఆహా మేము కరెంట్ పెట్టేసుకుంటము
ఆ
సరెసురే పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకుంటాను
నేను ఇంకో అర్జెంట్ కావాలంటే కుక్కర్లోకేస్తాము రైస్ కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్ కుక్కర్లో కూడా ఒక్కొక్కసారి ఇంకా వేసేస్తాం అక్క ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆ ఎండ ఎండకాలం కాబట్టి బిరిగ్ ఇగా అది కరెంట్ పోతానే ఉంటుందా అన్నం సరిగ్గా కాదు
అవునవును మళ్ళీ నాన్ బాలు పడ్డము మెత్త గావడము
స్తుంది అందుకనే ఇంకా మేము ఎక్కువ ఏమి లేదక్క ఎక్కువ ఒక్కొక్కసారి గ్యాస్ మీదే పెట్టేస్తారాయ రైస్ కుక్కర్ కుక్కర్లోనే హ్మ్ కుక్కర్లో పెట్టేస్తాం అక్క ఉ
అంతేలేమ్మా ఏదైతేనేముంది ప్రశాంతంగా చేస్ కొల తినాలా
ఇంగ మా ఆయన పొద్దున్నల ఎనిమిది పొద్దున ఎనిమిది గంట్లకే ఇంక డ్యూటీికెళ్తారా ఇంక మా ఇంట్లో అయిపోవాలక్క సెవెన్ సెవెన్ థర్టీ థర్టీకంతా మా మామోలు పనికి పోతారు హ్మ్ మా మామ వాళ్ళకి కావాల
ఉ నాకు అట్లేం లేదు మా ఆ మా ఆయన అంటే టైం షిఫ్ట్ షిఫ్ట్ ఎల్తార్ అనమాట వీళ్ళు
ఆ సిఫ్ట్ అట్లే మంచిదక్క సిఫ్ట్ సిఫ్ట్ వెళ్తేనే మంచిది మా ఆయన పొద్దున్న ఎయిట్ కి పోతాడు సాయంత్రం సెవెన్ కి వస్తాడు ఆ మాకైతే అసలు ఉండదక్క
ఆ ఒక్క షిఫ్ట్ ఏం కాదు మూడు షిఫ్ట్ మూడు షిఫ్ట్ లు చక్కగా వెళ్తారు మీ కా ప్రశాంతంగా చేసుకొని తినొచ్చు ఈ రోజే మా ఆయన వీక్ ఆఫ్ అందుకే ఆ
ఈ రోజైతే మా ఆయన ఇంటికడే ఉన్నారక్క మళ్ళా రజలు కూడా ఎక్కువే మీరక్క లీవ్స్ కూడా హ్మ్ అక్క ఎక్కువీరు కరెక్ట్ టైమ్ తొమ్మిది కంతా అక్కడ ఉండాలంటారు అక్క
అట్లయితే కొంచెం కష్టమ్ కష్టం ఎందుకంటే ఇంకా ఇక్కడ ముందు ముందే బయలుదేరాలి ఇంకా చేసిన చేయకపోయినా తిన్న తినకపోయినా తినకపోయినా వెళ్లిపోవాల్సొస్తది
పని కూడా అంతే ఒొక్కసారి ఇంక అట్లే రెడీ అవుతంటే ఇంకా నేనే పెడతా
ఇంకేం చేస్తాంమనమ్ అంటే వండింది ఇంక తినకుండా పోతే మనకూడా బాదే కదా
బాధ అయితుంది అందుకే ప్రశాంతంగా గంట ముందరే చేసి పెడతాను పిల్లలు ఉంట ఉంటర్ కదా పిల్లలు అస్సలు వదలరు ఇంగ తినేకి కూడా వాళ్ళ డాడీతోనే తినాలి అంటారు అందుకే ఇంకా నేన ఒక్కొక్కసారి అట్లా పోతుంటే అట్లే అక్కడో ముద్ద తిప్పుకుంటా ఇక్కడో తిట్టుకుంటే తిరుతూంటాడు కదా అప్పుడే పెట్టే
అంటే ఏం చేస్తాం రా అంటే ఇంకా చేసి మరి వాళ్ళ తినకోకుండా వాళ్ళు పస్తులుండి అంటే ఇంటేమో చేస్తుంటాము. కానీ పస్తులు ఉండటం ఏం బాగుంటుంది. చెప్పు
ఆహా ఆ చేసేదే వాళ్ళ కోసం ఇంకా
ఆ
మా ఇంగ మా కోసమే పనీకి పోతారు అప్ప
ఆ అది అది మెయిన్ మనం గుర్తుపెట్
ఆహా మన కోసం ఎంత కష్టపడతారు. కదా మళ్ళీ మేము ఎక్కడన్నా బయటకి ఏమన్నా పనికిపోతే నాన్న కూడా వద్దు నేను ఉన్నా కదా నిన్ను చూసుకునేకి అంటారు
మరి అంత చక్కగా చూసుకున్నప్పుడు మనన్నీ కూడా వాళ్ళు అంతకు మించే చూసుకోవాలి. సో అందుకే నేను కూడా ఎవరికైనా సరే మంచిగా చెప్తాను. మీరు మం వాళ్ళు మంచిగా ఉన్నారో మీరు కూడా మంచిగా ఉండండి. వాళ్ళు చెడుగున్నారా మీరు కూడా కొంచెం అలానే ఉండండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా వాళ్ళు ఎట్ట ఉన్నరో హలో
మా ఆయన అట్లేం లేదక్క మాదైతే లవ్ మ్యారేజే
ఓహో ఓకే గ్రేట్
బాగానే చూసుకుంటారు. అక్క సిక్స్ ఇయర్స్ అవుతుంది. మా మ్యారేజ్ అయ్యి
ఓయమ్మా ఓకే ఒకే అందరూ బాగుండాలి. అందట్లో అందరు ఉంటే చక్కగా ఉంటది. ఎక్కడైనా సరే ఇప్పుడు నువు ఒక్కదాని బాగుండాలింటే నువ్వు ఒక్కదనివే ఉంటే బాగుండవురా నీతో పాటు అందరు ఉంటేనే బాగుంటవు
అవునక్క